హలో
తెప్పే
ఎటు బొయినావ్
ఆ ఎటు లేదు పాప లేతే
లేషిండా
లేషింది నేను బయటకొచ్చినా
ఊహూ
సౌండ్ వత్తది ఏమో అని
ఊహూ
చెప్పు ఇంకా
ఏం ఉంది హాస్టలు కాలేజ్ కు రోజూ పోతానాం పిచ్చిలేత్తాంది సదువుడు
ఊమ్ పెళ్లి చేసుకో
అది ఒక్క మాట దప్ప వేరేది ఏమనీ ఎప్పు ఏత్తా
ఎందుకు అములు
ఆ
ఏమైంది
ఏంటిదే
ఎందుకు ఏమైంది చేసుకోను అంటానావ్ పెళ్ళి
ఎందుకు మనకు గీ ఏజ్ ల
మీ అన్న అసలు మంచోల్లు వొత్తరా
వొద్దురో
వై రే
ఇప్పుడు గాదు కొంచెం టైం పట్టాలి ఒక టూ త్రీ త్రీ ఇయర్స్
ఊ
సెట్ అయినాంక
నువ్వా
ఊ
సెట్ అయినా గీదే పని సెట్టు గాకున్నా ఇదే పని సప్పుడేకా చేేసుకోవే
ఏలే ఏదన్నా ఒక జాబ్ వచ్చినంకనే
చూద్దాం
చుద్దాం మనకేం రాసిపెట్టుందొ
చూద్దాం మీ అన్న ఇంగ అసంటోళ్లు రాకుంటే చాలు పది వేల దండాలు
ఊ
ఊ
చినదైన చెయ్యాలి ఒక ఇరవై వేల ముప్పై వేల కన్నా
అవును ఇప్పుడు ఏం చేస్తాడు మరి మీ అన్న కాలి ఏ నా
ఏంఉంది ఏం లే బైకడికి
మరి మీ ఉదచమళ కావాలంటే
ఏం కావాలంటే
అట్లానే షాపింగ్ కో మందులకు పోతాడు గా బాగానే
అయ్యా సలవ మ నకు ఉంటాయి కదా వాళ్ళు ఇంట్లో
ఇంతేన అప్పుగిప్పు
ఇ కావన్నీ చెప్తే మంచిగానే ఉడి మనకు
తిరుగులేతే బళ్ల్ బాస్ తిరుగుతలుు
తిరుగాని ఎంత సే ఎన్ని రోజులు తిరుగుతారు మా అంటే ఎవరన్న ఒకరు వచ్చేదాకా తిరుగుతారు కావచ్చు
ఇంతే
ఒక్కరు వచ్చేదాకా కూడా ఏం తిరుగుతారో డౌటే
హు
నాకు మీ అన్న లైఫ్ మీద డౌటే
మాకే డౌట్ ఉంది నీకుండగా
ఎందుకు
ఈ ఆమె శికల్ దిదే తట్లా ఈన శికాల దిదే ఇట్ల
ఏముంది షేర ఇద్దని పార్థతారు కథం
హు
ఎవర్త్ అన్నా మీ అన్నకి ఎవ్వాలన్నా మంచిగా పైసలు కొట్టేది ఉంటే వారానికి రెండు వందలో మూడు వందలో దానికద తీసుకొతాడు మీ వదినా పెడతాడు
ఏహే గంతగనం ఏమీలేదు లే
ఎక్స్పీీరియన్స్ అమ్మా
అంతేనా
హు
ఎంతతున్నా కూడా పెళ్ళయినా మారుతారంటారు.
పైసలు కటిన్ ఎక్స్పీరియన్స్ ఉందిక్కదా
ఎవరు
నీనే ఇంకేవఊరు
నవు పైసలు ఇతనవ
ఎక్స్ ఇప్పుడు కాదు
అప్పుడ
ఏ మసిగురద మా పైస బో
గగాదా నీన్ శాక్ అయితతే న ఇంకా నువ్వె ఇందకగ ఇప్పుడు ఎంద ఇతవరా అన్నయ్య.
అప్పుడే నాకు మా డాడీ టిఫిన్ చేయడానికి దింపు నుకు నకో వచ్చినాయి
కొట్టేదానివా
అ ఒక్కొ ఒకసారి మా మమ్మీ నడు కూడాడ గట్టదని కావాల తమ్ అయ్యో న బట్ రాడు బతిమి లాడు
హ
ఓకే తం
అవన్నీ మనకి ఏమి లేవు
ఉ నా దగ్గరే తీసుకపోయి బొచ్చెడు మంది పెటిల్లు వాళ్ళ పేర్లు చెప్పమన్న చెపేత నేను
హ
హ
గట్లెట్లా తయారైండో ఏమో ఎవరిని చూషి తయారైండో మరి వానికే అట్లానో
మళ్ళ మీ పెద్దబాపు పట్లంటోడు కాదు పెద్దమ్మ మాట్లాంటిదిగాదు నీకు ఓ ట్విస్ట్ చెప్పన పెద్ద బాపు ది పెద్దమ్మ ది లవ్ మ్యరేజ్ అట తేలుసా
అవున
ఆ
తెల్వది తెల్వది
మీ పెద్దబాపు ది కూడా మనురేగ
హ
ఉ లవ్ మ్యారేజ్ అల్ ఇద్దరిది
అహ
ఫస్ట్ ఒప్పుకోలేదాట
ఆ
తర్వాతే ఒప్పించుకొని చేసుకున్నారట ఇద్దరు
ఓ పెద్ద లవ్ స్టోరి
అ
స
సేమ్ మీ అన్న గూడ ఆత్నెగా
ఉ వని మోఖం
ఉ
ఎంత వరకు ఉంటదొ అది ఉడుతదొ
ఇంకే ఉ
ఏం కాలే ఇప్పటి వరకు కానీ ముందు ముందు ఏమన్నా ప్రాబ్లమ్స్ గిట్లైతే
చూసి చూసి బోర్ల పడుడే
వాళ్ళ ఫ్యామిలియే సైక్ ఫ్యామిలీ అసలు
ఎందుకు
అంత పెళ్ళిళ్ళనే లోల్లులు పెట్టుకుంటాలు
ఏమని
గడ పె పెళ్ళి తర్వాత బియ్యం ఎత్తడానికి ఎవలకో పైసలు ఇయ్యాల్లట గదా
ఉ
ఆ వాళ్ళకి ఇయడానికి మనీ చెరి సగం మియాలట చెరి ఐదు వందలు ఇయ్యూల్లి అని ఆయన అన్నాడు
ఉ
అంటే వాళ్ళ డాడీ ఫుల్ తాగిండు ఏమంటండు నన్ను ఇక్కడ దాకా కోసినా కూడా తల్ మెడకాయ కోసినా కూడా నాకాడ ఒక్క రూపాయి లేదు అని ఓరు తండు అక్కనే
అదే కొంచెం అటు ఇటుగాకుంటూ ఉంటుంది వాడకేగా
ఆ వాళ్ళకి కాదు
మరి
బియ్యం ఉంటాయి చూడు ఏ పెళ్ళిలా ఇట్లా పోత్తారు కదా అవి ఎత్తుతాను కాదు కింద మంగళ్ళోళ్ళకీ ఓక కా
ఆ ఆ
అంగ్వాడ
ఉహు అక్కడ అబ్బాయా ఏమంటారు అక్కడ అబ్బాయి వాళ్ళే వచ్చారు
అంటే చెరిసగం వెయ్యి రూపాయలు అడిగిందా టా చెరి ఐదువందలు ఇయ్యి
ఆ చేరి సగం కదా అయితే
చేరి సగం ఇయ్యాలి కదా అనేసి అడుగుతే వాడు అట్లా అన్నాడు అంత సైకు అంటే లెబ్బు అని నార్మల్ గా చెప్పొచ్చు కదా అట్లా లేదు నన్ను మొత్తం కోసినా నాకాడ ఒక్క రూపాయి లేదు నా అక్కడ ఎట్లొ అట్లా అట్లా ఉరికిండు
ఉహ్
ఎవరన్నా పెళ్ళి అయితే అంటే బాధ పడతారు కదా వాళ్ళ డాడీ తాగిండు ముందు డ్యాన్స్ యేత్తాండు ఫోటోలు దిగుతాంటే
ఆహ ఎంతైనా ఒకగానొక బిడ్డ ఒక్కగానొక బిడ్డ పెళ్ళ అయిపోయిందని చెప్పేసి ఆనంద పడుతున్నావ లేకుంటే నా జీవితం నుంచి శని పోయింది అనుకున్నాడొ
ఇగ వాడు ఆయన ఏమంటా అన్నాడు వాళ్ళ డాడీకి ఇష్టం లేదాట నీకు నీకి ఏ ఏమో అంటాన్న నీకు నీ ఏమైనా మా ఇంటికి రావద్దు అది ఇది అన్నాడు
ఎందుకు ఎవళిని మీ వదినేనా
అంటే ఆయన తాగుబోతు అట బాగా
ఓ
అట్లా
కట్నం ఎంత ఇచ్చినారు మరి
భూమే ఇత్తారు కావచ్చు
ఉహు ఇరవై లక్షలు అన్నారు
మ్మ్ ఏమో ఇగ తెలవా
ఇరవై అటా అలానే మొత్తం బంగారము బండి ఇట్లా మొత్తం ఇక మొత్తం కలిపి ఇరవై లక్షలు ఇరవై యో పద్దెనిమిదో అన్నారు
ఇంకా పెట్లేదు ఆ బండి
ఇప్పుడు కొనుక్కున్నా కొనుక్కోకుండా ఇగ మొత్తం ఇరవై లక్షలలోనే మీ అన్నకు మన్ను
బంగారం ఎంత మరి
ఏళ్ళు వాళ్ళ ఇష్టం అది
ఇంతని
నువ్వు ఏమన్నా తెచ్చుకో ఎంత అన్నా తీసుకో ఇరవై లక్షలు అయితే ఇత్తారు
మ్మ్
చెప్పులు
ఎవరు
ఎవరో
ఊర్లోనా
మ్
ఏ శిష్మా
మన ఇప్పుడు ప్రెగ్నెంట్ చూడు మొన్న అప్పలు పెట్టిందన్నావు చూడు.
మ్
ఆమె కూడా అంతే ఇరవై యే
అసలు తక్కువ లో తక్కువ లో పోయిల్ అందరూ ఘోరం
తక్కువ తక్కువైనా నాకే ముప్ప ఉండదు.
ఈ సెట్ ఎంత మీకు ఎంతొస్తాయి అవి అమ్మితే.
ఇప్పుడు అమ్మితేనా గుంటకు నాలుగు లక్షలు. వత్తాయి కోటి ఇరవై కోటి దాక వత్తాయి.
రోడ్గా గదనే మళ్ళా హ
అంటే నాకు అట్లా కోటి కోటి, ఇరవై ఆదు ఎందుకు అంటానంటే మా పక్కెమటి ఉంటాది కదా పొలము. వాళ్ళది గుంట కు ఆరు లక్షలన్నరనో, ఆరు లక్షలో పోతాందట.
హుహ్మ్
ఇగ మనది కనీసం నాలుగూ, ఐదన్న పోదా?
మ్
అవునా, అందుకే
మ్హ్
నన్ను చేసుకుండచ్చు.
కోట్ రూపాయలా?
మ్ కోటి కోటిదే
యావుచ్
ఇంకే అప్పటి వరకు ఆమె వరకు పెరుగు.
ఇంకా పెరగదా?
ఇంకా పెరుగుతాది.
ఛ చ్చడసి
ఎట్టా పైనా నాకు ముప్పై తక్కువ చేసి ఇచ్చిండు.
మ్ క్చ్
ముప్పై ఇస్తా అని ఇచ్చిండు. ముప్పై లక్షల తొమ్మిది
మ్
పెరగని, తగ్గని నాకు ముప్పై లక్షలు అయితే ఇచ్చడు బాధ్యత.
హి
ఇక ఎక్స్ట్రా ఉన్నాయి అంటే ఇక నాకు ఎక్స్ట్రా అన్నట్ ఇక దానికి వడ్డీ.
మ్
అవునా
అంటే భూమి ఇచ్చినంక ఇంకా ముప్పై లక్షలు అడిగిల్లా
మ్ హు ముప్పై లక్షల కిందకే భూమి ఇచ్చిర్రు.
అవును
అ అంట్రగా ఇన్ని లక్షలుగావండని
హు
అట్ల నాకు పెళ్ళి ఫిక్సైనంక మన ఊర్లే సంతోష పడ్డదంటె ఫుల్ మంది పడ్డారే
అ
మా ఇంట్లో మా బాపమ్మా
అ
మా బాపమ్మ బిడ్డ
ఉ
మీ అన్నవళ్ల వైఫ్ని లవ్ చేసింది చూసినవా
ఎవల్ ఆ వాడ
వాళ్ళ పెద్ద చెల్లె
ఆహా
అది అయితే ఎట్లా తెలుసా మాది ఫస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత నుంచి ఇగా తెల్సింది గద ఊల్లే
ఉ
ఇగ అప్పటి నుంచి నువ్వు మా అన్నను చేసు కుకు నాకు నచ్చలేదు వేరే ఊరు అంటే ఇప్పుడు ఆమె పిల్ల్లో లఊరు ఉందిసినవా చ్క్ లేరు అదే పెరు చెప్పేది గికడ మాఅన్నకు లవర్ ఉంది ఆమె నిచ్చి చేత్తం ఇత్త అన్నది అసలు ఈ ఊల చేసుకునే చేసుకోడు మా అన్న చేసుకోడు చెసుకోడు అనేది అత్నేయ్యింది తర్వాత అడిగిన నీకు మస్ నీకు మస్తానంద ఉంది కదాని సరిచేయి